హలో వినిపిస్తుందా మేడం
మేడం ఆ వి
నమస్కం మేడం బాగున్నారా ఆ వినిపిస్తుంది మేడం బాగున్నారా ఆ బాగున్నా మేడంమ్ ఏం చేస్తున్నారు
ఏం లేదు మేడం ఇట్ల చల్లగాలికి ఉన్నాం మేడం నిల్చొని కు ఇలా నిల్చొ అని ఉన్నాము అంటే
వర్షం పడిందా
బయటనే ఉన్నా మేడం మాకేళ్ళ కూడ కొంచెం చల్లగా వస్తుంది కొంచెం వాన పడ్డది అట్లా బయటకు వచ్చిన మేడం
ఎన్ని అది ఇన్ని రోజులు గాలి లేక చాలా రోజులు అవుతుందని ఇట్లా గాలికి ఆ తిన్నాం మే
చాలా రోజులు ఇక్కడ మేడం ఫుల్ ఆ తిన్నా మేడం
ఆ మేడమ్ అది పచ్చల్ ఎమన్న పెడతారా
ఆ పెట్టటినాం మేడం మీరు
ఆ పె ట్టాము కానీ మామిడికాయ పచ్చడి పెట్టాము
అవునా మీరే పెట్టారా మేడం
ఇంక మీకు రోటీ పచ్చళ్ళు ఏమైనా ఐడియా చేస్తారా మేడం మీరు
నేను తక్కువ మేడం మీరయామన్నా యేస్తే చెప్పండి వింటా. నేర్చుకుండానికి అయినా యూస్ అవుతుందిగా
అవునా దోసకాయ పచ్చడి విన్నారా మేడం ఎప్పుడైనా.
పండి
ఆ దోసకాయల్ని మంచిగా తీసుకొని ఒక హాఫ్ కేజీ అయినా ఒక పావు కేజీ మీ ఇష్టం ఫస్ట్ టైం చేస్తా. న్నారు కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకుంటే బాగుంటది ఆ అయితే ఒక పావు కిలో దోసకాయలు తీసుకోవాలి అంటే పావు కల్ అంటే ఒకటి ఉంటది కావచ్చు అంతే ఒకటే వస్తది బరువు.
ఉ
ఒక రెండు దోసకాయలు తీసుకొవలి మంచిగా కడుక్కొని అందులో గింజలు తీసేకొని ముక్కలు ముక్కలు కట్ చేస్క్
ఆ గింజలు తీసేయల్లా
తీసేయాల మేడం
జల్ది సీనా చొప్పు
ఆ ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి మేడమ్ కట్ చేసుకున్నాక ఏం చేయాలి. అందులో పుదీనా యేసుకుంటారు కొత్తిమీర వేసుకు
మేడం పూదీనా యేస్తే కారబ్ కాదా మేడమ్ అంటే స్మెల్ వస్తది కదా.
కాదు మేడమ్ అంటే ఎక్కువెయ్యకూడదు మేడం అంటే చాలా యేయ్యకూడదు ఒక కట్ట.
ఉ హో ఒక కట్
అంటే పది రూపాయలది అనుకోరాదాండి ఒక పది రూపాయలకి మనకు ఒక కట్ట ఇస్తారా.
అవును మేడం అవును
సేమ్ కొత్తిమీర కూడా అంతే ఇస్తారు, మనం ఇది పుదీనా ఎంత యేస్తామో కొత్తిమీర కూడా అంతే వేయాలి.
అవునా అంటే ఇప్పుడు దోసకాయ పచ్చలనే యేస్క్ కొచ్చా పూదిన కొత్తిమీరి మిగతా దేంట్లో వేసుకోచ్చు అంటారా.
ఆ టమాటా పచ్చల్లా పుదీనా కొత్తిమీరు వేసుకుంటారు, మామూలుగా పుదీనా పచ్చళ్ళో పుదీనాతో చేస్తారు. కొత్తిమీర పచ్చలు కూడా చేస్తారు మేడం
అవును కొత్తిమీర పచ్చడి అయితే మా అమ్మే చేస్తంది మేడం నేను చూసిన బట్ ఇవి ఈ దోసకాయ పచ్చడి కానీ ఇదంతా చూడాల మేడం.
ఈ దోసకాయ పచ్చడి ఎలా అంటే ఇక ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఒక బానెల్లో ఆయిల్ తీసుకు కొని అందులో మనం ఈ దోసకాయ పచ్చడికి పచ్చిమిర్చి వేస్తారు. ఆ పచ్చిమిర్చి ఒక పది పదకొండు అంటే మనం ఎంత కారం తింటమో దాన్ని బట్టి వేస్కో. ఆ తగ్గట్టు వేసుకోవాలి అయితే ఏం చెయ్యాలి ఆయిల్ పోసాక కొంచెం జీలకర్ర ఎల్లిగడ్డలు అ కొన్ని కొన్ని గుప్పెలు టేస్ట్ కోసం పల్లీలు కూడా వేస్త్
అంటే ఆయిల్లోనే వేస్తారా మేడం మామూలుగా బయట
లేదు ఆ ఆయిల్లోనే యేస్తాను నేను
ఆ మేడం
ఆయిల్లోనే యేస్తాను పల్లీలు ఉ కొన్ని గుప్ ఇప్పుడు ఆయిల్ల్లో పల్లీలు వేస్తాము అవి వేగాక ఈ మనం కరివేపాక యేస్తాను.
ఓకే మేడం
కేసాక పుదీనా యేస్తాను
ఓకే ఓకే ఓకే అలానే మొత్తం
ఆ అందులోనే పుదీనా వేగాక మళ్ళీ దోసకాయ ముక్కలేస్తాను.
ఆ మేడం
ముక్కలు వేసుకున్నాక ఒక రెండు టమాటా ముక్కలు రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు.
లాస్ట్ లో యేస్తారా మధ్యలోనా
మధ్యలోనే దోసకాయలు కొంచెం మగ్గుతాయి కదా అంటే వేడి కి అయ్ కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక టమాటా ముక్కలు వేయాలి, టమాటా ముక్కలు కొంచెం వేగాక కొత్తిమిరేయాలి లాస్ట్కి
ఆహా మరి మీరు ఆహా ఓకే మేడం ఓకే ఓకే
తే ఇవి కొంచెం మంచిగా నూనెలో అ గో గోలుతాయి కదా మేడం.
ఏంటిది మేడం
ఇవన్నీ నూనెలో గోలిస్తామ్ కదా
ఆ అవును మేడం అవును అంటే ఒకదా ఒకటి అయిన తర్వాత ఒకటి అలా తియ్యరా అన్ని
ఆ అన్నిీ ఆ లేదు అట్లేమ్ కాదు మేడం నేను ఇట్లా ఇట్లానే చేస్తాను అన్ని ఒకటే దాంట్లో వేసి వేగించాక పక్కకు పెడతాను చల్లారనిస్తాను దాన్ని చల్లరని ఇచ్చాక ఏం చేస్తాను ఇందులో ఇక మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చి ఉల్లిగడ్డ ఎల్లుగడ్డ లే చ్చేసి మిక్సీ పెడతాను అది కొంచం ఇట్ల వక వక్క దాగుతాది మంచిగా టేస్ట్ వస్తది ఆ పల్లి పల్లీలు వేయడం వల్ల దాన్ టేస్ట్ చాల బాగుంటది అన్నంలో ఒక బాగుంటది
ఆ మేడమ్ మా సైడ్ అయితేనేమో ఒకటి అయిన తర్వాతకు ఒకటి తీసుకుంటు వేస్తా మేడం అట్లన్నీ ఒకేసారి వెయ్యరు
కొంతమంది ఏంటి అంటే పల్లీలు పచ్చిమిర్చి ఎల్లుగడ జీలకర్ర వేసి వాటిని తీసేస్తారు అందులో నుంచి తీసి మళ్ళ ఈ ముక్కలని వేయించుకుంటారు అలా కూడ చేస్
హా మేమైతే అలానే చేస్తాం
ఆ నేన ఇలా చెస్తాన్ మేడం
అంటే ఎవర్ది ఎడ్ సైడ్ అంటే ప్రాంత టమేటుంటె అంత వెళ్ళండి
అది ఇప్పుడు అవన్న ఎందుకని మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టెసాక ఆ మిక్స్
చెప్పండి
ఆ మిక్సీ పట్టేసాక ఇక మనము మళ్ళీ ఆల్రెడీ పోపు వేసుకున్నాం కాబట్టి ఇష్టం ము ఉంటే మళ్ళీ పోపేసుకోవచ్చు లేదంటే ఆ మీ ఇష్టం ఇగా
అయితే మేడం ఆ అసలయితే పోటు చేయకుండానే బాగుంటుంది స్త మేడమ్
అవును అది ఎట్ల తెల్సా మేడం పచ్చి ముక్కలతో కూడా చేస్తారు అది పచ్చి ముక్కలతో న్ చేసి పోపేస్తారు
అవును మనం ఇవన్నీ అందులో ఆయిన్లో వేస్తున్నాంగ
అవునవును
ఇక మనకు మళ్ళీ పోపేస్తే టేస్ట్ పోద్
పో పెయ్యకూడదు నేనెయ్యనిగా ఆ ఎయ్యను పోపేయను అంట అంటే కొంతమంది అలా చేసుకుంటారు కాబట్టే చెప్తున్నాను కాని అలా చెయ్యన్ నేను
పచ్చి వేసుకున్నప్పుడు కఖచ్చితంగా వేసుకోవాలి గి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం వేసేటి ఏదైన కూడ అవసరం లేదు ఇక పోపు
అవును
మళ్ళీ ఏంటి మేడం అదేన నైట్ కూడ
చేయ్యాలి
అయిపోయింద అప్పుడే తెంత్ ఉన్నట్ టందిగ మేడం బాగనే
అ ఆ అంటే మేము ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటాము
అదే మేడమ్ ఫోర్ ఫైవ్ మెబర్స్ ఉంటరు కాటికి ఒకే సారి అయిపో
అయిపోతది అవును ఉండదు అంటే ఇట్లాంటి రోటీ పచ్చళ్ళు చాల ఇష్టపడతారు కదా
అవును అవును అసలు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ వర్షాకాలం ద
అవునవును అప్పటిదప్పుడు వేడి వేడి అన్నాం లా రోటి
కదా ఆ సమ్మర్లో కొంచం అంత అది తిన్నర్ లేం కాని ఇప్పుడు వానకాలంలో చూడండి
ఇంగ ఈ వానక వర్షాకాలం వచ్చిందనుకో ఎక్కువ వర్షాలు పడుతంటే ఈ సాయంత్రం పూట మంచిగా గుడాలు గాని బజ్జీలు గాని పకోడి గాని ఇలాంటివి చేసుకొని తినాలనిపిస్తు ఉన్ టది నినా మేడం
ఆ
ఎక్కువగా పకోడి చేస్తాను బజ్జీలు కూడా అప్పుడప్పుడు చేస్తాను ఆలు ఆలు బజ్జి చేస్తాను ఎగ్గు బజ్జి చేస్తాను
ఆహా ఓకే ఓకే మేముైతే ఎక్కువ ఇవే వేస్తాం మేడం ఇవి గుడాలు వేసుకోవడమే ఎక్కువ ఉంటది
ఆహా మీరు మీ దగ్గర అవి పంటలు పండి మీ దగ్గర ఉన్ టై కాబట్టి ఎప్పటికి అవ్వే చేసుకుంటారు
వీక్లీ త్రీ టూ టైమ్స్ అయినా అవ్వే ఉంటాయి టూ త్రీ
అవునా మే
ఇప్పుడు మిగతాయ్ బ చిన్నావంటే ఆయిల్ ఫుడ్గా మేడం అంతగానం వీటిలాగా అని వీట్లాగా అనిపియదవి అవును మేడం అవును చేస్తాం మేడం మేము కూడా డైలీ ఏదో ఒకటి పిల్లలు చిన్న వాళ్ళు కదా ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి ఓర్ ఆ ఆ స్కూల్ నుంచి పోయి వచ్చంగానే అలుగు తనే ఉంటారు వెంటనే మ్
ఇంకా మేడం మీరు ఆ ఇంకా ఏం చేస్తుంటారు టిఫిన్స్ చేస్తుంటారా
వాళ్ళు టిఫిన్ తినే మళ్ళ స్కూల్కి వెళ్తాది అంత పొద్దున్న ఎయిట్కోస్తది మేడం అంత పొద్దున్న అన్నం తినాల అంటే తినలేర్
ఆ సమ్మర్ లో చేస్తారా మేడం టిఫిన్స్ కూడా
సమ్మర్ లో చేస్తాం మేడం కాకపోతే ఎక్కువ నేను ఇప్పుడు ఇక్కడ అమ్మ వాళ ఇంటికి వచ్చిన వాటికి వీళ్ళు అప్పాలు చేసిండే ఆ ఇగ టి లా గాని మనం ఎలా ఉంటది మనది మొ
ఆ అవును టీ లా తినడం మంచిగనిపిస్తది
కదా ఆ ఇగ వీళ్ళు కూడా పిల్లలు కూడా టీలనే ఎస్ కోని తింటారు ఇగ నార్మల్ గా తినరులేండి మళ్ళ ఈవినింగ్ టైమ్ లో మళ్ళా కొంచెం టీ తాగేటప్పుడు అట్లా తింటారు
అవును
మ్ అదే బెటర్ ఇప్పుడైతే అయితే మాకు ఇంకొకటి కూడా ఉంటది మేడం వర్షాకాలంలో కొంచెం టిఫిన్స్ చేయాలన్న కూడా భయం అయితది తెలుసా
ఎందుకు మేడం
కరెంట్ ఉండదు మార్నింగ్ టైమ్ ల మనం చట్నీ కోసం ఉన్నం అనుకోండి ఇగ అది అలానే
అవునవును అదొక ప్రాబ్లం
చాలా ప్రాబ్లం ఒక్కొక్కసారి ఇగ అట్నే అనిపిస్ చూస్తా పవర్ ఉందా లేదా వస్తాదా రాదా అంటే పిండట్లునే ఉంచి ఉక్మ ఏదో ఒక చేస్థం వెంటనే
ఇగ మళ్ళ ఈవినింగ్ చేసుకోవాలంటే ఈవినింగ్ తినాలనిపించది అంటే ఆ టైమ్ ల
తినాలి అనిపించది ఎందుకు మేడమ్ దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడితే మళ్ళీ మానింగ్ చేస్
అవునవును అవును నేను అందుకనే ఏం చేస్తానని చెప్పను మేడం పచ్చడా నైటే బట్టి పెట్టుకుంటాను ఎలా
అవును మేడం అట్లా పట్టుకుంటే కరాబ్ కదా మేడం
లేదు లేదు చాలా బాగుంటది ఇంకా
ఎట్లా మేడం అది నేను ఎప్పుడు పెట్టినా కూడా పరాబైద్ది
మీరేం చేస్తారు పల్లీల పచ్చడి చేస్తారు కదా పల్లీలను వెంపుకుంటారు కదా పల్లీలు వేంపుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి ఎల్లిగడ్డా కొంచెం చింతపండు వేయాలి ఆ వేసి మిక్సీ పట్టాలి చింతపండు
ఆహ చింతపడా ఆ వేస్తా మేడం అది కూడా
చింతపండు ఎంత కొంచమే వేస్తారు ఒక రెమ్మ ఆ ఏ మిక్సీ పడతారా మిక్సీ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
అంటే ఇంకా అందులో మనం వాటర్ యాడ్ చెయ్యొద్ద అంటారు
దింట్లో ఒక ఆమ ఎంత కావాలో అంత కొన్ని వాటర్ పోస్తాం కదా మన పచ్చడి ఎట్లా చెస్ కుంటామలా ఆ కొన్ని వ టర్ పోసి దాన్ని అట్లనే ఫ్రిడ్జ్ లో పెట్టి ఆరినాక పెట్టుకోవాలి మనం మిక్సీ పడితే వేడి అవుతుది కదా
అవును
ఆరినాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉదయాన్నే పోపు పెట్టుకోవాలి
అబ్బా మేడం నట్లా ఆహా పో నేనైతే ఎన్నో సార్లు పెట్టినా మేడం సరే ఆ ఓకే మేడ ఓకే